హలో హలో హలో ఆ ఉ సుందా
ఏ
ఏమి లేదు
బజే ఒక ఎన్ మినిట్స్ అడేదన్న ఏదనా
ఆ హలో హలో
న్నారు హలో
ఏం లే ఖాళీ మీరు తిన్నారా ఏం జేస్సరు వినిపిస్తుంది
ఏం లేదు తిన్నాం తిన్నాం మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళారా ఆఫీస్కిళ్ళార ఊహు అన్నం తిన్నారా ఏం కర్రీయంండి
కర్రీ పప్పుచారంండి
ఉ మది తోటకూర అండి ఆ మీ మదర్ హెల్త్ ఎలా ఉందండి ఓకే ఈ మధ్యలో వెదర్ కొంచెం చాలా కూల్ గా ఉంటుందిగా
అవునండి కోల్డ్ కూడా అయితుంది
ఆ ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ
తె వేడిగానే ఉన్నాయండి
న్నలు వేడిగా ఉన్నాయా కే మొ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉన్ టుందీదే
ఏంటిదండి
ఎర్లీ మార్నింగు ఎలా ఉంటుంది వెదర్
ఎర్లీ మార్నింగ్ కూడా కొంచెం కూల్ ఉంటుందండి అందుకే స కోల్డ్ అయ్యింది ఈవనింగ్ కాంగానే మళ్ళ మధ్యాహ్నం కాంగానే ఎండొస్తుంది
అవునా
ఏం అనిపీదు వెదర్ రిపోర్ట్ లో పనిచేస్తారా అండి మీరు
నవునవును
అవునా
మరి ఈ అ లెవెన్ లెవెన్త్ త్రీ మధ్యలో బయటికెళ్ళకండి వడ దెబ్బల తగిలే అవకాశాలు ఉన్నాయి అసలుకే జన్గాం వరంగల్ డిస్ట్రైక్ట్ లో ఎండలు ఫార్టీ ఫోర్ ఆ ప్లస్ ఉ
వెళ్ళపోతే ఇల్లెట్లా గడుస్తుదండి
ఏ పనికి వెళ్తున్నారండి కరువుపనే ఉందా మీ ఊళ్ళో స్టార్ట్ అయిందాని వెళ్తున్నారా మీరు
ఆ వెళ్తున్నామండి ఒక పార గడ్డపార పట్టుకుని రోజు పోతాం
ఆహా అవునా మీ గ్రూప్ లో ఎంత మంది ఉంటారండి ఊహూ అది స్వయం ఉపాధి యేనా అండి
అవునండి గవర్నమెంట్ జాబ్
ఆ ఓకే ఓకే హ్మ్ ఈ వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి
అవునండి
ఇంకా ఏం చేస్తున్నారండి ఇంట్లోనే ఉంటున్నారండి ఏమైనా పనికి ఆ ఆఫీస్ కి ఇట్లా ఏమనా
మేము ఆఫీస్కి వెళ్ళం అండి కరువు పనికి తం అంతే
కరువుపని వెళ్తారు కదా సార సారీ సారీ కరువుపనికి వెళ్తున్నారు మీరు ఇంక ఇంకా అండి
ఇంకా ఏం చెప్పండి మీరే మీరేం చేస్తారండి
ఇంకా ఆ మీ వదిన వాళ్ళు అందరు బాగున్నారా మన పిల్లలు ఎలా ఉన్నారు
మనకు వదిన వా ఎన్నార మీకుట తెలుసండి
ఆ
మాకు వదిన వార్లు ఉన్నారాని మీకెట్లా తెలుసు
ఎందుకు తెల్వదు మీరు మా రిలేటివ్ కదండి
అవునా నాకు నేను గుర్తుపట్టలేదండి
ఆ అవునా ఓకే అండి ఇందులో నేమ్ చెప్పుకుండేలా ఉండదండి నేమ్ గాని ప్లేస్ గాని చెప్పుకోదు అడ్రస్
మీరు చెప్తారు గా అండి మరి హ
ఏమని
వేదర
వెేదర్ వేదర్ అం చెప్ చెప్పాను అక్కడ ఇక్కడ అని మాట్లాడుకోవచ్చు జనరల్ గా టాపిక్ మాట్లాడు కోవచ్చు ఉమ్ ఆ ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసు పోండి
ఓకే
ఫ్రూట్ జ్యూసెస్ వా వాట కోకనట్ వాటర్ ఆ
వాటర్ తాగడానికి డబ్బులు లేవండి ఇంకా
ఓహో లో బజెట్ ఓకే ఓకే అండి
ఇంకా అండి మీ వారు ఆఫీస్ కి పోయారా
ఆ ఏంటండి
మీ వార ఆఫీసుకి పోయారా
ఒక నిమిషం ఇంకా ఇంకా ఏమన్నా చెప్పాలి అండి ఆ
చెప్పండి
ఆ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైన్నా టచ్ లో ఉన్నారండి
ఉన్నారండి
ఆ మొన్న శారదా పెళ్లికి ఇన్విటేషన్ వచ్చ
వచ్చిందాండి పోవాలి పోదామంటే నాకు ఎవరు ఫోన్ చేయలేదు అందుకే నేను కూడా పోలేదు
అవునా అయినా ఎవరు ఉనారు ఎవరెవ తరూ
పాపం మనకి ఒక పది నిమిషాలు మనకి మాట్లాడే ఇష్టం ఉందో లేదో అన్నట్టు మాట్లాడింద్
ఆ
ఓ
ఏంటి
ఇష్టం ఉందో లేదో అన్నట్టు చేసుకోవాలి కదన్నట్టు మాట్లాడింది ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా అ మాట్లాడింది మరి ఎందుకు లైఫ్ వీక్ చెస్తాన్నవ్ చెప్పద్ చేయదామ్ ఇందులే ఎందుంటే అది పని చేసుకోవాల్సిందె కదా అ
ఓకే మ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే నాకు మెసేజ్ పెట్ ఇంది కంపల్సరిగా రండి అనేసి ఇన్విటేషన్ పంపించింది పెళ్లిక్ కీ పెళ్ళి ఇక్కడ ఉండే గన్పూరా ఇక్కడ ఎక్కడ నోట
ఓహొ అట్లా ఫోన్ చేస్తే పోతుంది కదా
ఎవరూ నే ఆమె నాక్ అసల్ టచ్ లో ఉంద అసల్ నాకామె ఎవరో గుడ తెల్వద్ సరిగ్గ అమె తెలిసు ఆమకు నా ఆ తనకు ఏంటి కళ్యాణి అంటే ఫ్రెండ్ అన్న ఫీల్ లో ఉ ఉంటదామె ఎప్పుడు ప్రతిసారి
అలా అట్లాంటి దానికి పోవాలి కదాండి మీరు
బట్ నగంత్ రాప్లీ రావ తొ
ఇప్పుడూ ఎవరినీ దూరం పెట్టాలో తెల్వదు ఎవరిని దగ్గర తీసుకోల తెల్వద్
ఓకే ఇంక అండి
చెప్పండి
మ్ ఇంకా ఇప్పుడు ఈ సీజన్ కదండి మీ చెరువులో చాపల్ పట్టే అవకాశాలు ఉంటాయంండి
ఆ పడతారు గదండి వలలేస్ ఈ సీజన్ కాదండి ఈ సీజన్ అయి ఏమోనా వర్షాకాలం పోతాది
ఈ సీజన్ మీన్స్ ఎండాకాలంలో ఎక్కువ పడతారు కదా అన్నట్టు
ఇంట్లో వాళ్లు కొట్టారు
ఎండిపోతాయి కాబట్టే పడతారు అసలుకి
కాదండి దాంట్లో ఎండిపోతాయి కాబట్టి దాంట్లో చేపలు ఉన్నాయండి
ఎండిపోతాయి కాబట్టే ఉంటాయి రచ అంటే ఉన్న కాడికి స స సఫిషియెంట్‌గా ఉంటాయి కాబట్టి
ఈజీగా దొరుకుతాయి కానీ అల్ కణ చేపల్లో ఉంటాయి బయట్నుంచి రావిగా
ఉమ్ మరి అంతే బయట నుంచి ఎందుకు వస్త
మరి ఎన్ని ఉంటాయి దాంట్లో రెండు రోజులు పడతారు మూడు రోజులు పడతారు అయిపోత
అంతే మరి
ఓ
త్రీ టైమ్స్ ఏమో పడతారు
టబ్ ఆ
ఉమ్ ఏ టైమ్ లో పడతారు ఎందుకంటే ఈ టైంలో కొంచెం ఉంటాయి కదా వాటర్
ఆ
ఈ మార్చు ఏప్రిల్ లాస్ట్ వరకు పడతారు
మేము మి షాపులు షాపులం బట్టం మాకు తెలియదు
ఆ మీ మా పని అదే బిజినెస్ చేపల మార్కెట్ ఉంది మాకు అదే ఉం ఇం చేపలం సీజన్ ఇక్కడ మా దగ్గరలో పట్టేస్తారు వచ్చేదప్పుడు తను తీస కేజీకి వన్ ఫిఫటీ ఆర్ టూ హండ్రెడ్
అంతే అంటుందా అండి బొమ్ బొమ్మలు ఏం ఏం చేపలు వండుతారు చెప్పండి
ఆ ఎమ్ ఎమ్ చేపలు అంటే ఆ బొచ్చలు కొరెమినా బొమ్మలు
ఉమ్
ఇంకా కౌంషలు
ఉమ్
ఫ్రాన్స్
అ అంటీ అంట పెీటి తరుగా అండి తినేటి చెప్పుతలెరు
చపలే కొరమీను ఎండ్బడతారా కోరమేను ఎండ పెడతారా ఎన్న వయసారా గురమణి బంగర్తిగా ఎండ పెడతారా దొరికి ఇంద బంగారుారంంది తినేస్తారు కానీ ఎండా బెట్టుకొని అ
కొర మీనుఅంటే బంగారుతీగా నా ఫ్రాన్స్ ఫ్రాన్స్ యెడ దొరుకుతాయి మీకు యెడ దొరుకుతాయి
చెరువు లో దొరుకుతాయి యెడ దొరుకుతాయి ఫామ్ లో వేస్తరూఅనుకుంటా వాట్ని అ
ఏమండి మీ తెలుసు కాబట్టి చెప్ప్పారు
మేము కూడా ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు తినలేదు లే ఒకసారి ట్రై చెయ్యాలి ఫ్రాన్స్ ఎలా ఉంటదు ఆ
నా పోస్ట్లీందో ఫిక్స్ందో నాకేం అర్థమైతలేదు
ఆ
ఇన్స్ట లో ఫోటోస్ ఏం బాగుంది ఆ జుట్టు తూకునే లేదు అ చిప్పిన చిప్ప్రి ఫోటోలు పెడతాం
సరే సరే అవి తర్వాతికి ఆ మాట్లాడుకున్నా ముచ్చట్ ఇప్పుడు ఇది ఓన్లీ రికార్టెడ్
మరి అదే అనుకుాం అవునా
ఆ
ఉ చెప్పండి
ఇంకా అండి
చెప్పండి
సీజన్ కాబట్టి ఆకులందు ఆాలిపోతాయి కొత్త ఆకులన్న వస్తా ఉంటాయి
ఆల్రెడీ వచ్చినాయండి
ఆ వస్తూ ఉంటాయి
ఉగాది కదా ఉగాది ఉగాది కదా పూ రావాలే
ఆ ఉగాది ఆ హోలీ ఎలా జరు కున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఘోరంగా అంటే ఘోరంగా చేసుకున్నామండి అది సెలబ్రేషన్స్ అనరు
ఘోరంగా సెలబ్రేట్ చేసుకున్నారా యా ఓకే బాయ్ టైం ఏచ్చనా ఉమ్ గఘోర హెల్ సెలబ్రేట్ చేస్తున్నారా ఆ ఒక నిమిషం ఒక నిమిషం ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారా మ్యా నాచురల్ కలర్స్ యూజ్ చేసారా కుంకుమ పసుపుల్లాంటి కెమ్ ఆ కెమికల్స్ రంగులు లాంటి కెమికల్స్ యూజ్ చేసారా బట్ మొత్తం నాచురల్ బ బం బండాయి త సెలబ్రేట్ చేసుకున్నారా ఉహు ఓకే ఎక్స్ యూస్ చేసారా ఆమ్ లే ఏసుకున్నారా లేక్ ఎగ్స్ ఎగ్స్
ఆ ఎగ్స్ కూడా అయిపోయినాయండి ఎగ్స్ తర్వాతనే బండాయిల్ అయ్యంది
అవును ఆ రోజు గ్రహణం కదా మంచి ఏంజ చేసారా
గ్రహం ఏం చేయలేదండి ఇంటి కళ కోసంమన్నారు
అయినా నీళ్ళ అంట వాళ్కి ఏం ఒకే అండిఓకేయాం ఫ లిఫ్టింగ్ మై కాల అవును సార్ ఒకే కాలబాయ
బయడి
అ